హలో నమస్తే అండి
ఆ నమస్తే అండి బాగున్నారా అవునండి బాగున్నాం
ఆహాహా తిన్నారా
అవునండి ఇప్పుడే తిన్నా
ఇగో మనం మాటాడుతా ఉంటే మా కోడలు నవ్వుతాందండి
ఏం తినండి
మా కోడలు నవ్వుతుంది ఫోన్ లో మాట్లాడితే
అవునా ఎందుకో
ఏవో వి ళ్ళేంది ఇట్ల మాట్లాడుతుర్రే
ఆహా
వచ్చినయా మళ్ళీ వచ్చినయా సావర్లు మీకే సవర్లు వచ్చినాయి మీకే పిరీలు
అవునండి ఆచ్చిండ్రు
ఆహా పొయినయా మరి
అవును కొద్దిసేపు అవుతుంది పోయి
ఆహా దగ్గరుందా మీకు బంగళా
ఆ కొంచెం దూరమే ఉంది అండి
సరిపోతది అ ఆ ఎట్లుంది వెదర్ ఎట్లుంది మీకు వర్షం వచ్చిందా తెల్లగుందా మీ
ఇవాళ మార్నింగ్ నుంచి వర్షమే వస్తుంది ఎండ లేదు ఇవాళ
మీకు వర్షం ఉందా
అవునండి మార్నింగ్ నుంచి సిక్స్ నుంచి విదచ్చి తక్కువ అయితాంది మళ్ళీ వస్తుంది తక్కువ అయితాంది మళ్ళా వస్తుంది సంధ్య దే ఉన్నది ఈయాల ఆ చల్లగా ఏం లేదు ఫుల్ వేడిగానే ఉంది
ఆహా
ఆ
అ మా కేట్లేదు మరి వర్షం
అవునా ఇవాళ అట్లనే ఉంది
ఆహ
మబ్బు మబ్బు కానీ బాగా వెడి అయితంది
మళ్ళీ సంవత్సరం దాక మంచిగా ఉంటే మళ్ళీ సవార్లు
అవునండి వాటికిరా లాస్ట్ ఈగ అందరు మంచిగా ఉండాలి
ఆ మళ్ళీ సంవత్సరం వరకు
అవును
ఆ మీ మమ్మీ చూయించుకుందా లేదా మరి
దేనికి
అను సవార్ల దగ్గర
ఆ అమ్మ మమ్మీ చూ కోదండి మా మామయ్యకి ఇంకా వస్తది కదా ఆ ఇంట్లో ఏమన్నా ఇంట్లో ఏమన్నా అనిపిస్తే అది పేరు తీసుకొని అది బా ఊదు అంటారు కదా ఆ
అదిసుకుంట అట్లాగా ఇప్పుడు ఇంటికి వచ్చిన అన్నారు కదా
అవును ఇంటికిస్త అంతే ఏం లేదండి అట్లాగా కొంచెం చిరాకిీ ఇస్తాం
హు
పోతారాళ్లు అంతే
ఆహా అచ్చ అదే మరి చూయించుకున్నారు కావచ్చ
ఆ ఇంకా వాళ్ళ చెప్తారండి మీ ఇంట్లోల్లే ఉన్నా మీ ఇంటికే ఉన్నది కదా
ఆ మీ ఇంట్లోలోకి ఉన్నదని చెప్తారా ఆహా వాళ్లకు కూడా తెలుసు అన్నట్టు
చెప్పు ఇంకా
ఇంకా తినలే మీరు
ఇప్పుడే తిన్నాండి నేను
తిన్నారా మీరు ఉన్నారా ఇవాళ ఒక్క పొదు
లేకుండే అది
ఊహూ మీ ఆయన ఉండేదా
లేదు లేకుండె. ఊ ఈ సంవత్సరమే పోయింది తినాది లేకపోతే ఎప్పుడు ఉంటా నేను
మా ఇంట్ల ఇద్దరున్నారివాళ
అవునా ఎవరెవరూ?
కొడుకూ కోడల్
అవునా?
మాకు మస్తు ఇయ్యల బాగా వేడుంది. వర్షం లేదు ఏమి లేదు
ఆ
ఊ వాళ్ళిద్దరు ఇప్పుడు అన్నం తింటున్నరూ ఏ ఒక్కపొద్దు విడిచిన తర్వాత ఏ ఆ ఎ మా మన్వరాల్ని వట్టుకొ ఇప్పుడు తర్వాత తిందామన్నారు. అయితే కాసేపయ్యేదాక హా తిన్నామనీ మేము అనుకున్నాం
అవునా?
మీ కొడుకూ తింటాడా మరి ఇద్ అది నీట్ లేకపోతే? ఉంటడా టెన్ డేస్స్
ఆ ఉంటడుంటడు అమ్మొ బాగా ఇంకా ఆయన మేమన్నా కొంచెం కొంచెం ఆ రోజూ ఒక్క రోజు ముందే అండుకుంటం గదా! చికెన్ బగారా పొద్దున్న మిగిలితే మేం తిన్నం గానీ మా అబ్బాయి తిన్లే
అబ్బో అయితే ఆయనకి రావాల్సిందే మరి
ఆ ఆళ్ళ అత్తగారింటికెళ్ళినా కూడా అక్కడా వంట చేయిత్తే తినలేదంట. మళ్ళ వేరే అల్లుగా అల్లుగడ్డ అండితే తిన్నాడంట ఊ ఆ హ హ్హ హ ఇగ వాళ్ళ డాడీకే అస్తాయి కాద్
ఆ
ఇద్దరికొస్తె ఎట్ల? ఉ
ఆ మా మామయ్య వాళ్ళ అబ్బాయికయితే ఇక్కడస్తారు గదా అస్తే మా మామయ్య రాకపోతే ఆళ్ళకూ అస్తదట కొంచెం కొంచెం
ఆ పిల్లలకా ఎవర్క్ ఒక్కొక్కరికి హజరేత్తదనట ఆమె అన్నదన్నది పోయిన సంవత్సరం టెన్ డేస్ కూడా వచ్చినై కూడా వచ్చిందంట
అవును అట్లా ఎట్లస్తది?
ఏమో ఎట్ల అస్తదో వాళ్ళా సవారి అట్నే అడగద్దా మీ మమ్మీని అడుగేదో
మా వాడల్ల అయితే ఇప్పుడు చ ఈ సంవత్సరమే చెప్పలే లేకప్ పోతే చెప్తరు మీ వాళ్ళచ్చిళ్ళు గదా! ఆ అచ్చిండ్లూ ఇట్ల ఇట్ల అయిింది అని
అయిందనీ ఈసారి ఏం ఒక్క రికార్డు బ్రేక్ లేదంటరు
అహ్ లేదేమో కానీ ఆ పోయినా సంవత్సరమైతే ఇద్దరాట
ఇప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు మొత్తం మీ మామయ్య తూలా వచ్చు ఇగా.
ఆ ఆ
ఆ
గట్ల.
మామయ్య మూడు రోజులు వొయిండు గదా అందుకే ఇగ వీళ్ళకి రాలే గావచ్చు.
ఆ ఆ
ఆ నిన్న ఈ నైట్ లో రెండున్నర వరకు వచ్చేసిల్లు ఇద్దరు ఆ ఆ ఏ వాళ్ ఎలాలే ఇగ ఇంకేంటి విశేషాలు చెప్పాలే రేపు మరి పొద్దున్న వంట చేస్తారా ఇదే తింటార అన్నా చల్ది
ఇ చేస్తామండి మా ఆయనే ఇంత ఆ మా ఆయనే తింటాడు కదా
ఆ మేము మేము లేదు మేము ఇది చల్లడిదే అందుకే కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం రేపు పొద్దున్న కూడా ఇవాళ ఎట్లా చేసినమో అ ట్లనే ఓడవకుండా చేయకుండా కొంచెం మధ్యాహ్నం వరకు ఆ మ ఆ
మేమి ఇంకా ట్వెల్వ్ దాకా అయితే చెయ్యంలేండి ట్వెల్వ్ అయినాక చేసుకున్నాం ఇగ
అే రెండు షేర్బత్ చేసుకొని తాగను ఈ బెల్లంషేరబత్క ఏమో సర్ది అయిపోయింది మాకు కూడా
ఆ మాకింక త్రీ డేస్ అవుతుంది కదా సెవెంత్ నైన్త్ మళ్ళా ఇవాళ
అవును
చ
పాల షెర్బత్ చేసిరా మీరు మరి
ఆ పాల షర్బత్ బెల్లం షర్బత్ చేసినాంమండి ఇవాళ
అ స అది ఎట్లుంది మార్కెట్ కూరగాల రేట్లు కొంచం ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా
తక్కువ ఏం లేదండి అది తోటకూర ఏమో ఎయిటీ రుపీస్ కేజీ
తోటకూర ఎయిటి రుపీస్ కేజీ
అవునండి ఫార్టీ రూపీస్ కి హాఫ్ కేజీ
ఆహా
ఆ
ఆ ఇప్పుడు ఏమండిరు మరి మీ మమ్మీ
మా మమ్మీ అది పప్పు వండింది
పప్పు కిచడి ఇప్పుడు కి కి గుత్వాకాయ చేసిరా
గుతి వంకాయ చేయలే అండి
మరి కిచిడి చేమనుకుంటారు పూల్లటి పప్పుతో తినబుద్ధి కాదు కదా టమాటా ఆలూగడ్డన ఏం అండుతారు
మునక్కాయ వేసి పప్పు వండిందండి
కిచిడి కి మంచిగుంటద
అవును మా మమ్మీ కిచిడి అండ అంటాంది ఇగా
ఎందుకు
ఇక్కడిది ఇక్కడిది వేరే ఉన్నందండి ఇంకా వెళ్ళంలే వాళ్ళు మళ్ళా అచ్చ దాకా ఏ టైమ్ అయ్యితదో ఆ అండన్లే
అంట ఇగ అండరా మరి
అండేదేమో ఇగా మా నాన్న ఉన్నప్పుడు చూసుకుంటా ఉంటుండే అల్లతోటి పోయి వస్తుండే
చేత పాత ఇవ్వడానినికినిొ క్కడానికి ఎట్లా అని పోయిన సవత్సరం మరి
మా నాన్న పోయిన కాడ నుంచి అది చేస్తలేదు. కథల కిచుడి అని
కాతారుకిచ్చ చేస్తలేరా
ఆ లేకపోతే చేస్తుండే నేనైతే తిని పండుకుంటుండే గాని మా అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటా ఉండి. అల్లాచ్చే దాకా అల్ల చ్చిన్నక మళ్ళ మా నాన్న ఇంకా అళ్లతోటే పోయి వస్తా ఉండే.
ఇవి రవ్వ లడ్డు లాక చేస్తారు కదా అవి చేసీర్రా నిన్న.
అవునండి చేసిండ్రు.
ఆహా పాపం మీ మమ్మీ ఒక్కతే చేయాలి కావచ్చు.
ఆ బాబు బాగా సతాయిస్తాడండి ఉ
అది ఎట్లా రవ్వతో చేస్తారా.
అది రవ్వతోనే చేస్తారండి. మా మమ్మీకి ప్లాన్ ఉండే ఈసారి. మంచిగా ఒక టూ త్రీ కేజీస్ది చేస్తే మా వాడల్ని ఇంకా అడుగుతారు. మా మామయ్య వాళ్ళు ఇం కా అడుగుతారు. అది ఎవరు చేసుకోరు కదా అండి. మోక్కునే వాళ్ళే చేసుకుంటారు.
అయితే చేయలే మరి ఇగా ప్లాన్ పనిగాలే.
కాలే అండి ఒకతే కదా చేసుకునుడు. ఆ ఒక ఐదుఐదయినా రావాలి అని ఒక టూ కేజీ చే స్తే సరిపోతది అనుకుంటుంది కానీ కాలే పాపం.
ఎందుకు మరి ఏమైతది.
ఆ
ఏమైంది మరి.
ఆమెకి కూసుంటే మొత్తం న
మోకాళ నొప్పు ఆ మోకళ్ళ నొప్పులు బాగాయినాయి కావచ్చు.
మోకాళ నొప్పి ఇంకా అది ఉబ్బినాయి కాళ్ళు బాగా ఉ మళ్ళా మా మమ్మీకి పిల్లలట వచ్చి అది ఇది ముడితే అది ఇళ్ల దుర్గమల దుర్గమని ముట్టనియది ఇగా ఆ
పోని మళ్ళీ సంవత్సరం మంచిగా ఉంటే చేస్తాయి
ఆ కొంచెం వీళ్ళు పెద్దగా అయితే చేసుకోవచ్చు.
రేపు స్కూల్ ఉందా మరి
అవునండి ఉంది.
ఆహ పంపిస్తారా
ఆ పంపిస్తామండి. సరే అండి మరి బాయ్
అహ మాట్లాడినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి.
ఆ అంతే. హలో
ఆ హలో
అ కస్త